ఆ బస్ సరత బాన్నా సరత
బాగున్నా బా నువ్వేం చేస్తున్నావు బాగున్నావా
ఆ బాగున్నాబ్బా ఇప్పుడు మన దగ్గరటైలరింగ్ నేర్పిస్తున్నారబ్బా ఫ్రీ న్కలా వచ్చే ఇంట్రెస్ట్ ఉందా
ఆ నేను దానికే కాల్ చేసాను చెల్లిది మ అడసి పెట్టుకున్నాము
ఆహాహా
అయితే ఇక బ్లౌజెస్ ఉన్నాయి అయితే ఫ్రీగా ఉంటున్నామేమో బ్లౌజెస్ తీసుకొద్దామ అని చెప్పి కాల్ చేస్తున్నాను ఇప్పుడు హల్దీ ఫంక్షన్కిి లాంగ్ ఫ్రాక్ కుర్తాస్ ఒకటి వస్తుంది తనకి ఇంకా పక్కన ఉండే ఇంకో అమ్మాయి ఉంటుంది తోటి పెళ్లి కూతురు తనకు కూడా మనమే స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నాను తనకి మిడ్డలా కుట్టాలి సేమ్ రాసెసే ఇంకా మనకి వచ్చేసి ఇప్పుడు ఇక బ్లౌజెస్ వచ్చేసి నాకు ఒక ఫైవ్ బ్లౌజెస్ ఏమో కావాల్సి వస్తుంది వర్క్తో
ఆహాహా
ఆ వక్ కావాలి
మన దగ్గర వర్కర్స్ ఉన్నారబ్బా నేను కూడా నేర్పిస్తున్నాను నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే రా చేయిస్తా నేర్పిస్తా
ఆ తప్పకుండా బాగానే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ప్రెజెంట్ ఇ అయితే కొంచెం బిజీగా ఉన్నా నేను పెళ్లి పెట్టు
ఓకే పెళ్లి పనులు ఉన్నాయి కదా ఓకే
కొంచెం బిజీగా ఉన్నా అంటే ఇప్పుడు ఎట్లా క్లాస్ వైజ్ గా ఒక సెక్షన్ పది మందిలు అట్లా ఏమ నేర్పిస్తుంది నాలప్తే ఎట్లా
ఆవును బా సెక్షన్ట్వల్ ట్వల్ మెంబర్ మార్నింగ్ ఒక షిఫ్ట్ ఈనింగ్ ఒక అనమాట
ఆహా ఓకే అంటే ఇప్పుడు మన మెటీరియల్ మనం తెచ్చుకోవడమా లేకపోతే ఇట్లా మిషిన్ మేము కొనుక్కో
ఆ మిషిన్స్ మన దగ్గరే ఉన్నాయో వాళ్ళు మెటీరియల్ తెచ్చుకోవాలి
ఆ మామిచ్చ నేర్పిస్తాం వాళ్ళు మగ్గమ్మకు కూడా వేయించడం వేయిస్తున్నాం అనమాట నేర్పిస్తున్నాం
ఆహా ఓకే అంటే మగ్గమ్మారాక్కంటే అసలు మామూలు
పరచు కూడా ఉన్నారు
ఓకే అంటే నా ఐడియా ఏమిటంటే ఇప్పుడు మనకి ప్రధానం మీద కూర్చున్న శారీ ఉంటది కదనే ఆ సారీ మంచి మంచి వర్ చేపిద్దాం అనుకుంటున్నాను ఆ సారిీకి అట్లీస్ట్ ఒక ఎయిట్ ౌసండ్ అట్లా పెట్టి చేపిద్దాం అని ప్రధానం మీద అంటే తనకి ఫొటోస్ అన్ని దాని మీదే ఉంటాయి కదా
ఇపు దట్టు ఏందంటే మన దగ్గర పెళ్లిికూతులకి సపరేట్గా బ్రైడల్ డిజైన్స్ వస్తున్నాయ్
ఓకే ఏమైనా పిక్స్ ఉంటే ఒకసారి నాకు సెండ్ చేయరాదు
ఆ పంపిస్తాబ్బా పంపిస్తాను మాకు గ్రూప్ కూడా ఉంటద అనమాట ట్రైలరింగ్ గ్రూపు ఆ టెలింగ్ గ్రూప్ లో అన్నీ ఇప్పుడు మన కొత్త కొత్త ఇప్పుడు బ్యాక్ హుక్స్ వస్తుంది ఫ్రంట్ హుక్స్ వస్తుంది హ్యాండ్స్ షార్ట్ వస్తున్నయీ సెమీ సెమీ హ్యాండ్స్ పెడుతున్నారు కొంతమంది కొంతమంది స్లీవ్ లెస్ వేస్తున్నారు. కొంతమంది ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నారు ఇప్పుడు ముస్లిమ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు. కాలర్ వేసుకుంటున్నారు బోట్ నెక్ వేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుందబ్బా దట్ టు అందరం ప్రిన్స్ కట్ ఎక్కువ
అంటే నేను ఆన్లైన్ లో కొన్ని చూశానే అంటే ఇప్పుడు ఎట్లాగో మానకు కూడా కావాలి కదా అని చెప్పేసి ఆన్లైన్ లో డిజైన్స్ చాలా వరకు చూసాము
ఒక ఇన్స్టాగ్రామ్ లో మలీ ఇన్స్టాగ్రామ్ లో మా ఛానల్ ఉంది టెలిగ్రామ్ లో కూడా ఉంది చూడబ్బా నీకేం డిజైన్ నచ్చితే ఆ డిజైన్ స్టిచ్ చేయిస్తాం అనమాట
ఆహా ఓకే ఒకసారి నాకు అది లింక్ పెట్టు కొంచెం
ఓకే ఓకే పెడతాను దటూ మాకేంటంటె టైంకి ఇస్తాం మేము
ఆ అది ఇంపార్టెంట్ అబ్బా ఇప్పుడు ఫంక్షన్ అంటే ఇ బిజీ లో ఉంటాం కదా అందుకే నేను కొంచెం ముందే తీసు కునిద్దామని చెప్తే వాళ్ళు ఎక్కడ అసలు పెళ్ళికొడుకు వాళ్ళు కుదరలేదు వాళ్ళకి రాడ పెళ్ళికూతురు బ్లౌజెస్ కుట్టించుకోని చాన టైం పట్టిద్ది అంటే అబ్బాయి హైదరాబాద్ నుంచి రావాలంట ట ఒకేసారి వారం ముందు వచ్చేస్తానండి అని చెప్పి వాళ్ళు చెప్పారు
మగ్గం వర్క్ అయితే ఫైవ్ డేస్ చాలబ్బా జనరల్ బ్లౌజ్ లే టూ డేస్ లో ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడు పెట్టుబడి శారీస్ కూడా ఉంటాయి కదా మీ దగ్గర అంటే సింపుల్ గా అంటే ఆ టర్ మ్యారేజ్ ఇప్పుడు అప్పగింతల అప్పు డు మళ్ళ అటు ఇటు రాకపోకలప్పుడు అప్పుడు వరకు ఎసుకుంటాం కదా సింపుల్ గా క్లాత్ తో కూడా డిజైన్ చేసి ఇస్తాము
ఆ ఓకే అంటే నాకేమో నాకేం ఆలోచన వచ్చిందంటే తను మ్యారేజ్ తర్వాత కూడా కట్టుకోవాలి కదా వాళ్ళ అత్తయ్య దగ్గర ఇక అట్లా నార్మల్గా సింపు ల్ బ్లౌజెస్ ఇగ డైలీ వేర్ లా కాకుండా ఇప్పుడు అటు ఇటు తిరగడం ఉంటది గా వాళ్ళ రాకపోకలు
అదే అబ్బా మన దగ్గర కంప్యూటర్ వర్క్ కూడా ఉంటుంది మన బడ్జెట్ లో కూడా మంచిగుంటయ్ మన బం అంటే మన దగ్గర అంతా ఏంటంటే బడ్జెట్ కూడా హెవీ వేరే షాప్స్ తో కంపా ర్ చేస్తే బడ్జెట్ కూడా హెవీ ఉండదు వర్క్ కూడా నీట్గా ఉంటది
ఆ నాకు తెలుసు కదనే అందుకే నీకు నేను నిన్ను నీక్ కాల్ చేసా
కొన్ని కొన్ని మగ్గంవర్క్ షాప్ లో ఎట్లా ఆ డిజైన్ ఊడిపోవడం అట్లా జరుగుద్ది కదా పూసలన్నీ బ్లాక్ అవ్వడం అట్లా ఉంటది కదా మన దగ్గర అలా ఉండదు క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మెయిన్
అంటే ఇప్పుడు నాకు అదేంటి నేను కూడా ఏమనుకుంటున్నా అంటే బ్లౌజు శారీ బ్లౌజ్ కాకుండా ఇప్పుడు మనం సపరేట్గా రా సిల్క్ ఉంటది కదా రా సిల్క్ మెటీరియల్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఐడియా నాకు దాని మీదయితే తు
మీరు ఫ్రంట్ ఉక్స్ కావాలా బ్యాక్ ఉక్స్ కావాల అబ్బా మీకు
ఉ నాకా అర్లి నాకు ఫ్రెంట్ అంటే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మగ్గం వర్క్ చేపిస్తాం చూసావా ఆ దానికి ప్రిన్స్ కట్ పెడదాం అని చెప్పేసి దానికి బ్యాక్ ఉక్స్ పెడదాం ప్రిన్స్ కట్ పెడితే బ్యాక్ ఉక్స్ అయితేనే బెస్ట్ కదా
అవునవును చూడ్డాం లుక్ వైజ్ కూడా ప్రిన్స్ కట్ పెడితే బ్యాక్ పెడితేనే బాగుంటది ఉక్స్ లు మీరన్న ట్టు
ఆ ముందు కొంచెం డిఫరెంట్ యూ షేప్ కాకుండా కొంచెం ఫ్లవ వాల్లాగా అట్లా డిఫరెంట్ నెక్స్ ఇద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది
హాండ్స్ కూడాబ్బ మనకి డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పూసల్లాకు. కుట్టడము ఇప్పుడు థ్రెడ్స్ లాగా థ్రెడ్ వర్క్. అట్లా కొంచెం ప్చ్ అంటే కొంచెం చెంకీలాగా అటాచ్ చేయడము క్లాత్ కూడా షైనింగ్ క్లాత్ వస్. ఉంటది కదా.
అవును ఇప్పుడు. చాలా మంది నెట్ నెట్ లాగా ఇప్పుడు నేను నీకు కొన్ని ఫొటోస్ పెడతానే ఆహ్ ఫో. ఫొటోస్లో ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ అన్ హ్యాండ్ ఉంది కదా. ఇప్పుడు ఎల్బో దగ్గరేమో మామూలు క్లాత్ మధ్యలో నెట్ వేయాలి. నెట్టేసి మళ్ళా తన. తర్వాత కింద హ్యాండ్స్ పట్టిలాగా వస్తది కదా అక్కడేమో మళ్ళ క్లాత్ వాడాలి.
ఓకే ఓకే ఇప్ ఓకే. అర్థమైంది హాఫ్. హాఫ్ నెట్ హాఫ్ ఇది కావాలి ఎల్బో దగ్గరేమో మీ శారీ పీస్ కావాలి. మా దగ్గర ఇప్పుడు శారీ కి మగ్గం వర్క్ కూడా వేస్తున్నామబ్బా.
ఓకే. వస్తా చూస్తానే ఇవన్నీ కొంచెం రేటుని బట్టేసి ఇప్పుడు ఆహ్ ఓకే ఓకే. ఇప్పుడు నాకు ఆలోచన ఏం వచ్చిందంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ ఇవన్నీ కదా. కొంచెం బ్లౌజెస్ కొంచెం గ్రాండ్ గా తీసుకుందాంని ఆలోచన బాయ్సే తీసుకు. అబ్బాయి వాళ్ళే తీసుకున్నారు శారీస్ మనకి. మేము వాళ్ళకి మేము తీసుకున్నాం అనమాట.
ఓకే. ఇప్పుడు మెహందీ కూడా ప్చ్ పెళ్లి అంటున్నారు కదా ఇప్పుడు మెహందీ. మెహందీ కూడా పెడతారు మా దగ్గర వాళ్ళు.
ఓకే తెలిసిన వాళ్ళు ఉన్నారా మెహందీ
ఆహ్ టైలరింగ్ మెహందీ రెండానమాట మాది.
ఆహా ఓకే అంటే కాళ్ళు. కీ చేతులకి రెండు కలిపి ఎంత తీసుకుంటారు మామూలుగా.
అయితే జనరల్ గా స్టార్టింగ్ అయితే తౌసండ్. ఉంటదబ్బా ఒక హ్యాండ్ కు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం వేస్తారు.
ఆహా.
మీకు కావాలంటే ఎల్బో వరకు పెడతారు లేదంటే కొంచెం షా. కిందకు మీ ఇష్టం షార్ట్ కావాలంటే షార్ట్. అరబిక్ డిజైన్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఫ్రెంట్ డు అంటే అరబిక్ డిజైన్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ బా. బ్యాక్ సైడ్ కూడా వేస్తాము.
ఓకే అంటే ఇప్పుడు కోన్ మేమే కొనుక్కోవాలా లేకపోతే మీరే తీసుకొస్తారా.
మేమే తీసుకొస్తాం మీకు కావాలని మీరు మీరు చెప్పాలి ముందే బ్లాక్. కోన్ కావాలా రెడ్ కోన్ కావాలా లేకపోతే జనరల్ కోన్ కావాలా ఇప్పుడు జనరల్ గా ఉంటుంది కదా. ఆహ్ కోన్స్ లో డిఫ్. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మన దగ్గర మీరు ప్చ్ మమ్మల్ని ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటది మా దగ్గర. దగ్గర.
ఓకే నేను ఒకసారి విజిట్ చేస్తా త ఉమ్ చెప్పండి.
ఓకే. అంటే పెళ్లికూతుర్కి ఇప్పుడు మీరు అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ లాగా బ్లౌజెస్ కు. కుడదాము పట్రండి.
అవును. అందుకే ఇప్పుడు అసలే ఫెస్టివల్ సీజన్ కదా ఇప్పుడు చూస్తే. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి శ్రీరామనవమి ఉంది ఉగాది ఉంది. ఇప్పుడు రంజాన్ అని ఇవన్నీ కొంచెం ఫెస్టివల్ టైమ్ కదా ఫ్రీ ఉంటావా లేదా అని చెప్పేసి ఒకసారి కాల్. కాల్ చేసేద్దాం అని చెప్పి కాల్ చేసి.
అబ్బా నీ నీ కోసం నేను కుట్టలేను అబ్బా మిగతా బస స ఆపైనా కుట్టేస్తాను
అ ఓకే ఓకే థ్యాంక్ యూ అంటే మరి రేపు రమ్మంటావా
పర్లేదబ్బాయి ఇవ్వాలో వచ్చినాయండి మీేరు
ఓకే అంటే ఇప్పుడు నా మేము జస్ట్ క్లాత్ నీకు ఇచ్చేస్తుినం దానికి అంతఫ్ ఫినిషింగ్ కానీ శారీ కూడా కింద అది చెయాలి శారీ కి కుచీలు పెట్టాలి ఇప్పుడు డిఫరెంట్ గా వస్తున్నా సిల్క్ ప్రీప్లేటింగ్ అద శారీకి ఇప్పుడు శారీ కింద కుర్చీలాగా పెడతారు కదా
ఓకే ఓకే
సిల్క్ థ్రెడ్ తో మనం కున్నస్తో కుడుతున్నారు కదా ఇప్పుడు వస్తుంది కదా లేటెస్ట్గా
ఓకే ఓకే గుట్టి ఇలాగా వెట్టమంటకంద
అట్లా శారీ కూడా పెట్టాలి కొంచెం నీకు శారీస్ అవన్నని చూపిస్తాను నేను ఒక ఫోర్ శారీస్ కిమో పెట్టిద్దాం అనుకుంటున్నా ప్రధానది నెక్స్ట్ రిసెప్షన్ లో కూర్చున్న సారికి పెళ్లి సారికి ఇక మనం మామూలుగా ఫస్ట్ అయితే పెళ్లికూతురు శారీస్ కంప్లీట్ చేసే తర్వాత మమ్మీ శారీ మా సిస్టర్స్ ఒక ఫోర్ మెంబర్స్ అంటే పెద్దమ్మ కూతురు వీళ్ళు కూడా వస్తారట ముందే వస్తారట వాళ్ళ కూడా తీసుకున్నాము
కానీ పెళ్ళంటే ఎంత హడావుడ ఇవ్వారు బబ్బా ఫాస్ట్ ఫస్ట్ అయితే మనం షాపింగ్ అయిపోవాలి అయిపోతే
ఉ గాని అసలు వాళ్ళు చెప్తే వినలేదు ఇక బాబు ఏమో పిల్ కొడుకు నాకు టైమ్ సెట్ అవ్వదు టైం సెట్ అవ్వదు మళ్ళ అప్పుడు ఇప్పుడు ఇవ్వ అని చెప్పేసి దానివల్ల ఇంత డిలే అయిపోయింది మాకు వాళ్ళ ఏముంది పాంషట్టే కదా ఎమ్మట ఎక్కువనే వేసుకున్నారు
కోట్ వాళ్ళు రెడీమేడ్ క తబ్బా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిది మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవాలి
ఇప్పుడు బాబు రస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పడ్డది అబ్బాయిది డీజర్ కొన్నాం కదా ట్వంటీ ఫైవ్ పర్డది ఈ శారీ వచ్చాక అవి కాస్ట్ అవమని చెప్తాలి నీకు ఏ శారీ అంటే ఏ శారీ ఎంత పడ్డది దాన్ని బట్టి మనం
ఇప్పుడు రాక్పోకల్ క ఇమిటేషన్ శారీస్తే పెట్ట అ బ ఇమిటేషన్ పట్టు ఉంటది కదా అవి వెయిట్ లెస్ ఉంటాయి కానీ చూడ బాగుంటది
నేను ఒకసారి వస్తా రేపు రేపు ఈ టైంకు రేపు అయితే బెస్ట్ అబ్బా ఇప్పుడు అయితే ఆఫీస్ ఉంది ఈ రోజు నాకు
ఓకే సండేస్ లో ఉంటదబా మన షాపు మార్నింగ్ నైన్ స్టార్ట్ అయిది నైట్ నైన్ క్లోజ్ అయితుది
ఆ చెల్లిని తీసుకుని వద్దాం అని చెల్లి నేను ఇద్దరు ఉంటే తనకు కూడా సెలెక్ట్ చేసుకుంటారు కదా
ఆ డిజైన్స్ మాగ్గర ఇప్పుడు మీరు చిలర రో అడీగా తీసుకొచ్చేయండి
మీరైతే నాకు ఒకసారి ఫొటోస్ పెట్టండి జు చూసి తను కూడా తీసుకొస్తా తన ఏమన్నాడు ఖాీ ఉన్న ఇప్పుడు చూస్తాము ఓకే లేదని నచ్చితే మీకు సెండ్ చేస్తాను ఓకేనా
నా టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ పంపిస్తాను జాయిన్ కాండి
ఓకే ఓకే షూ తప్పకుండా
ఓకే అండి మరి ఓకే అండి